హలో
ఆ అక్క ఏం చేస్తాన్నవ్
ఏం లేదుర
ఆ స్టడీ ఏం చేస్తున్నవక్క?
అది డిగ్రీ
డిగ్రీనా డిగ్రీలో ఏం గ్రూప్ అక్క నీది
ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ ఈగ ఎమ్మెల్యే
ఎం జెస్సి మేడం
ఎంజెర్సీనా ఎంజెర్స తీసుకుంటే ఎట్లుంటంది అక్క ఆ కోర్సు తీసుకుంటే అందులో బెనిఫిట్స్ ఏంటి
బానే ఉంటది ఫస్ట్ టూ ఇయర్స్ ఆ ఏమంటారు కాలేజ్కి వెళ్ళాలి సెమ్స్ ఉంటాయి
ఓకే
ఓ ఫస్ట్ సెమ్ సెకడ్ సెమ్ థడ్ సెమ్ అట్లా మొత్తం ఏమంటారు ఆరు సమ్మలు ఉంటాయి దాని తర్వాత దాని తర్వాత మనం అప్పుడంటి సప్లై చేసుకోవాలి అప్పుడుంటే సప్లై చేసి చేసుకొని ఒక వన్ ఇయర్ అప్రెంటిస్ చేయాలి
అప్రెంటిస్ ఎక్కడా చేసుకోవాలి అక్క అంటే అప్లికేషన్ ఏమైన్నా ఉంటుందా దానికి ప్రాసెస్
అవును అదే అప్లికేషన్ పడితే పడ్డప్పుడు మనం అప్లై చేసుకోవాలి చేసుకుంటే ఇక్కడ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ మన నియర్ బై ఏదంటే దాంట్లో ఆ అది అప్లే అది పెట్టుకోవాలి మనం దాని తర్వాత మనకి ఎక్కడ ప్లేస్మెంట్ వస్తే అక్కడ వెళ్లి చేస్తవాలి
అవి షిప్స్ లాగా ఉంటాయి అక అప్రంటస్ చేసేటప్పుడు ఏమైనా
ఆ షిప్సే ఉంటాయి మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ ఎయిట్ టు టూ ఒక షిఫ్ట్ టూ టు ఎయిట్ ఒకటి మళ్ళీ ఎయిట్ టు మార్నింగ్ ఎయిట్ ఒకటి ఉంటుంది
నో సౌండ్ ఇప్పుడు మరి మనకు ట్రైనింగ్ ఇచ్చుకుంటా వాళ్ళ అప్రెంటిస్ నేర్పిస్తారా
ఆ నేర్పిస్తారు ఒక టూ మంత్స్ ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు
ఉ
దాని తర్వాత వాళ్ళు ఒక్కొక్క ట్రైనింగ్ ఇచ్చి దాన్ని బట్టి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం లేపోతే ప్రాక్టికల్గా చేసి చూపయమంటారు అంటే ఎందుకంటే వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చింది మనకి ఎంత వరకు అర్థ అయింది దాని గురించి ఎంత వరకు తెలిసింది అని చెప్పి ఇస్తార అన్నమాట
శాలరీ ఏమన్నాస్తా రాకా అక్క అందులో
శాలరీస్ ఏముండవుర
వన్ ఇయర్స్యనా కంపల్సర అది
వన్ ఇయర్ అయితే మనకి సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తారు దాన్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేపించుకొని రావాలి
ఇప్పుడు సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్కి మళ్ళీ మన సపరేట్గా వెళ్ళాలా అక్కడ హాస్పిటల్లో అప్రెంటిస్ చేేసిన హాస్పిటల్లో మనకి సర్టిఫికేట్ ఇవ్వరా అక్క వాళ్ళు ప్రొవైడ్ చేయరా
ఇస్తారు అది తీసుకొని మళ్ళీ హైదరాబాద్ కి వెళ్ళి అక్కడ అది రిన్వాల్వ్ చేసుకోవాలి
ఉ హ
చేసుకున్న తర్వాత మనం ఎక్కడైనా ల్యాబ్స్ లో ప్రైవేట్గా లేదంటే మనకు ఓన్ గా పెట్టుకునే కెపాసిటీ ఉంటే ఓనుగనైనా పెట్టుకోవచ్చు లేదంటే ఆ బయటవ హాస్పిటల్ లోనైనా చేసుకోవచ్చు
ఇప్పుడు మనకు ఒనుగా పెట్టుకోడానికి ఎంత లే బడ్జెట్ లేదనుకో ఆ సర్టిఫికెట్స్ ఎక్కడైనా పెడతంటే బ్యాంక్ లో పెట్టి మనం లోన్స్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చాక
తీసుకోవచ్చు తీసుకోవచ్చు
ఎంత ఇస్తారద మినిమం లోన్స్ మనకి
ఆ టూ త్రీ స్ తర అంత
టూ త్రీకి మనకు అరక్యట్ నుంచి లాభలే ఉన్న వాటికి సరిపోతాయి అక్క
సరిపోదు బట్ అవి అంతే వాళ్ళు అంటే మనం ఫస్టే కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండి రిన్యువల్ జీవచ్చుకొని ఇంకా ఓ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉ అంటే ఎక్కువ అమౌంట్ వస్తాంది బట్ కొత్తగా ఫస్ట్ అంటే కాబట్టి తక్కువ అమ్మంటేయి ఇసు
ఇప్పుడు అప్రెంటిస్ చేసిన సర్టిఫికెట్ ఉంది కదా ఆ సర్టిఫికెట్ మనం ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్ళి ల్యాబ్స్ లో చేసినాం అనుకో మనకు శాలరీ బేసిక్స్ ఎంత ఉంటుంది నాకా
మకా టెన్ టటు ఎయిట్ అత్లా
అంతేనాక్క ఇ ఇంకా మరి గవర్నమెంట్ లో ఏమైనా ఆపర్చునిటీ ఏమన్నా ఉంటాందా మనకి మన గవర్నమెంట్ లో అప్రెంటిస్ చేసాం కదా
ఉంటాయి ఉంటాయి అది ఆ పోస్ట్లు పడ్డప్పుడు అప్లై చేసుకోవాలి
ఓకే అంటే దానికి మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ రాయాలనా
ఆ సపరేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటాయి
ఆహా ఆ ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ లో మనకి ఏమైనా శాలరీ కట్టిస్తారా
ఇవర్ రాదయంము ఉండ అది
ఇవ్వరా అంటే వన్ ఇయర్ ట్రైనింగ్ ఆఊ ఉఊరుక జయాలయగా
ఉమ్ నే బారు ఊరిక ఏంట ఇక మనక సర్టిఫికెట్ వస్తుంది కదా
సర్టిఫికెట్ గురించి వన్ ఇయర్ చెయాలా
ఆను
ఆ ఇంకా ట్రైనింగ్ చేసుకుంటే బయట ఎక్కడనైనా ప్రైవేట్ గా కూడా చేసుకోవచ్చా మరి
చేసుకోవచ్చు
ఆ
చేసుకోవచ్చారా
బట్ చేసుకుంటుంటే అక్కడ మనకి అప్పుడు సర్టిఫికెట్ ఉంటయి కదా వాళ్ళు ఎంత ఇస్తారు సార్ ప్రైవేట్ లో చేసినప్పుడు
తక్కువే ఉంటది ఫైవ్ సిక్స్ ఉంటది
ఫైవ్ సిక్స్ ఉంటుందా అందులో షిఫ్ట్స్ ఏమన్నా ఇస్తారా మరి
సేమ్ ఉంటాయి ఇట్లనే షిఫట్స్ ఇక్కడ ఎట్లా ఉన్నాయో అక్కడ అట్లనే ఉంటుంది
అవునా హ మీరేమన్నా చేస్తున్నారా ఇక
చేసినా నేన ఒక టూ త్రీ ఇయర్స్ తాని తర్వాత ఇ ఆబ్ చేసినా
ఎన్లు కాంప్లీ సార్క మరి
ట్రావెలింగ్ ఎక్కువైతుందని చెప్పి ఫన్లేదు
అవునా ఆ చేస్తే బానేం కదా అక్క మరి
ఆ బానే ఉంటాారుద అ
హ అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది అక్క షిఫ్త్ కి
సిక్స్
సిక్స్ అవర్స్ ఉంటుందా
ఆ
హ అే ల్యాబ్స్ త ఏమేం టెస్ట్ చెయ్యాలి అక్కడా
అన్నీ ఉంటాయి ఒక టెస్ట్ అని ఏమి ఉండదు
ఆ
హోగ్లోబన్ గ్రూప్ హెచ్బి పర్సెంటేజే అన్నిీ ఉంటాయి యూరిన్ టెస్ట్ యూరిన్ ప్రోటీన్ థైరయిడ్ షుగర్ టెస్ట్ ఆర్బిఎస్ అన్నిీ ఉంటాయి చాలా టేస్ట్లు ఉంటాయి నెంబర్ ఆఫ్ టేస్ట్లు
ఓకే ఇకా అంటే ఏమన్నా స్టార్టింగ్ టైమ్ లో ఏమైన్నా ట్రైనింగ్ టైమ్ లో ఏమైన్నా మిస్టేక్ చేస్తే వాళ్ళ ఏమ నంటారా అక్క
అంతే మనరు నేర్పిస్తారు
అంటే ఫస్ట్ మనం పేషెన్స్ పైన చేస్తామా లేకుంటడా మన పైన మంనే చేస్తామా
ఫస్ట్ మీ కొలీగ్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు కదా అస్ శాంపిల్ తీయడం మీలో మీకే నేర్పిస్తార అనమాట నీది ఇంకొక అమ్మాయి ంొ అయిాంల్ నుయ సో అట్ల తీ విన తర్వాత మీరు పర్ఫెక్ట్ గా తీయగలుగుతున్నారు అని వాళ్ళకి కనిపిస్తే కాన్ఫిడెంట్ ఉంటే అప్పుడు పే పేషెంట్ మీద ట్రై చేయమని చెప్తాడు
ఓకే ఓకే ఆ ఇప్పుడు మనం ఒక దగ్గ అంటే మన అదే కాంట్రాక్ట్ బేస్ కూడా చేయవచ్చాక
సర్టిఫికెట్స్ లేని ఇక్కడ ఏయనియ సర్టిఫికెట్ ఉంటేనేది వని ఇస్తారు
అ వన్ ఇయర్ కన్ఫామ్ గా చేస్తేనే చెప్ప కొట్టా సార్ మొలో సిక్స్ మంత్స్ చేసే సిక్స్ మంత్స్ ాబ్ చేస్తే వ వస్తుంద సర్టిఫికేట్
అట్లు ఇవ్వరు వన్ ఇయర్ కన్ఫర్మ్ వేస్తేనే అది కూడా ఫుల్ అటెండెన్స్ అంటనే ఇస్తారు
అటెండెన్సెస్ కూడా తీసుకుంటారా ట్రైనింగ్లో
ఇంట నేను చూడుంటాారు
ఇకా అంటే దానికి ఏమైనా హాలిడేస్ లాగా ఉంటాయా డైలీ వెళ్ళడ ఏమైనా ఇంకా
డెయిలీ వెళ్ళాలే హాలిడేస్ ఏ ముండ
వన్ ఇయర్ డైలీ వెళ్ళాల తప్పకుండా
ఆ
హ్మ్మ్ ఒకవేళ లీవ్స్ తీసుకుంటే ఏమన్నా పర్సంటేజ్ పోతాదా అటెండెన్స్ పర్సంటేజ్ తీసేస్తారా
నువ్వ ఎన్ని లీవ్స్ పెడితే వన్ ఇయర్ లో మళ్ళ నెక్స్ట్ వన్ ఇయర్ అయిన తర్వాత అన్ని డేస్ మళ్ళ ఎక్సైజ్
ఓకే అవునా ఈ అప్రెంటిస్ కి నోటిఫికేషన్ తెలుసా ఎప్పుడు పడతాయి అక్క ఈ మంత్ లో ఏమైన్నా తెలుసా
జనవరి టు ఫిబ్రవరి
ఓకే హ జనవరి ఫిబ్రవరిలో మనం అప్లికేషన్ పెడితే మనకి స్టార్టింగ్ ఎప్పటినుంచి చేసుకోవచ్చు అక్క అప్రిటెస్ దీనికి ఏమన్నా ఎగ్జామ్ ఉంటదా అక్క మరి ఎక్జామ్ రాస్తేనే అప్రెంటేస్ చేయనేస్తారా లేకుంటే నార్మల్ గానే వెళ్ళవచ్చా సీట్ ఎక్కడ వస్త చెప్పు
ఎగ్జామ్ ఏము ఉండేది నువ్వు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక నువ్వు ఎక్కడ ఏ ప్లేస్ పెట్టుకుంటె ఆ ప్లేస్ లో వస్తు
అ ఓకే మనం ఏ ప్లేస్ పెట్టుకుంటే ఆ ప్లేస్ లో వస్తుందా
హ్మ్
ఓకే అక్కా థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ బై బై
బై రా